తం
హలో హలో ఎలా ఉన్నావు
ఇగ
హలో హలో
హ
హలో వినిపిస్తుందా
లా
వినిపించట్లేదా కుడు ఆఓ హలో హలో
అన
హలో హలో నీకు సిగ్నల్ రావట్లేదేమో నీ రూమ్ లో
నా పుల్ సిగ్నల్ నీకే రావట్లేదు
నాకే రాట్లేదా సరే అయితే ఆ ఏం సంగతి ఏం చేస్ సన్నావ్
ఏం చేయట్లేదు లేదో ఖాళీగానే కూర్చొని వున్నా
అవునా హుమ్ నేను ఖాళీగానే ఉన్నావు నేను ఖాళీగానే ఉన్నా ఖాళీగానే ఉన్నా కాకపోతే బిర్యానీ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా
బిర్యానీ ఎలా చేయాలని ఆలోచిస్తున్నావా
మా అబ్బాయి బిర్యానీ చేయమన్నాడు సాయంత్రానికి సరే ఎలా చేద్దాం మా అని ఆలోచిస్తున్నా నేను ఎప్పుడు చేయలేదు ఎప్పుడు బయటే తెచ్చుకుంటాం ఈసారి ఇంట్లో చెయ్యమ్మా బయట రేట్లు పెంచేశారు బాగా
ఉ యుద్ధం కారణంగా గ్యాస్ అయిపోయింది
ఊమ్
దాని వల్ల రేట్లు పెంచేశారు
ఉహు అందుకని ఇంట్లో చెయ్యమ్మా అన్నాడు ఆ బానే ఉంటాయి ఇక్కడ హోటల్స్ లో
హ
ఆ అందుకని చేద్దామని అదే ఎవరిని అడుగుదామా ఎలా చెయ్యాలా ఏంటి ఉంటాని చూస్తున్నా నీకొచ్చా ఓకే ఓకే నువ్వు చేస్తావా బాగా బిర్యానీ
ఆ బాగానే చేస్తాను యూట్యూబ్లో చూసి
అవునా ఎప్పుడనా చేసావా
ఇ చేశాను
ఉ ఏమన్నారు ఇంట్లో వాళ్ళు అ
బానే వచ్చిందని చెప్పారు
ఉ నేను కూరలన్నీ వండుతాను గానీ ఏంటో నాకు బిర్యానీ కుదరదు
బిర్యానీ నేను చెప్పినట్టు ఒకసారి చేసేయండి బాగుంటది
అవునా సరే చొప్పైతే
ముందుగా ఒకఓ కుక్కర్ తీసుకోండి
కుర్లో వండుతావా విడిగా కాదా
ఆ లేదు కుక్కర్ లో వంటే ఈజీగా అయిపోయింది
ఓకే అలాగే చేద్దాం అయితే
కుక్కర్ తీసుకోంని ఉంది ఇ విము సబుతో నీటిగా అక్కడిగేయండి
సబ్బా నేను లిక్విడ్ వాడుత
పర్లేదు లిక్విడ్ డిష్ వాషర్ ఏవన్నా పర్లేదు దాంతో అడిగండి
హ ఓకే
ప తర్వాంట్లో అది ఆరిన తర్వాత స్టవ్ మీద పెట్టండి
స్టవ్ మీద పెడితా ఆటోమేటిక్గాదే ఆారిపోయిదియా
ఒక్కసారి స్టవ్ లోకి ఆ కిందలో నీళ్ళెళ్లి స్టవ్ పాడియేది
ఆహా అట్లాంటావా ఓకే ఓకే
అందుక ని దానికి కాససేపు అలా వదిలేసి అది ఆారన తర్వాత స్టవ్ మీద పెట్టాలి
ఓకే
ఆ తర్వాత దాంట్లో స్టవ్ వెలిగ ఆ నూనె వేయండి
హ ఏనుూ నెయ్యాలి
మీకు యే నూనె ఇష్టమైతే ఆ నూనె వేయండి
అవును మీరే నూనేస్తారు
మేము ఒక పువ్వు నూనె వేస్తాం
ఆహా ఓ ఓకే మేము నెయ్యి వాడతాము ఆహా
ఇంకా బావుంటది
ఓకే ఏ పూవు నూనె
ఎండ పూవు నూనె
ఎండ పూవు నూనె కాదమ్మా పొద్దు తిరుగుడు పూవు నూనె
ఆ అదే
పొద్దు తిరుగుడు పూవు అంటారు దాన్ని ఊహూ నూనె వాడతారా మీరు
ఆ తర్వాత దాం దో మీరు
మసాలాలకి సంబంధించిన ఆ అన్ని వేయాలి లవంగాలు
ఓ కే చెక్క
బిర్యానీ ఆకు మిరియాలు అయితే మిరియాలు యాలక్కాయలు ఆ మిరియాలు కూడా ఏస్తారు
అవునా
జాస్తరు హ్మ్ ఆ తర్వాత ఉల్లిపాయలు సన్నగా క చేసి
హ్మ్ ఓకే
తర్వాత ఒక ఐదు నుంచి దాన్ని అటూ ఇటూ ఊపేయండి
ఆ కుక్కర్నా లేకపోతే మిరియాల ఉల్లిపాయలనా
కుక్కర్ ని ఊపినా పర్లేదు దాంట్లో స్పూన్ పెట్టి అయ్యి ఊపిన పర్లేదు
సరే అయితే పచ్చిమిరపకాయలు ఎప్పుడు వేస్తారు మరి
పచ్చిమిరపకాయలు మీరు తినేటట్టయితే ఇప్పుడే వేసేయండి ఆ తర్వాత మీరు హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ తీసుకోని పక్కన పెట్ట్
హ్మ్ ఊహూ అంటే రైస్ సగం ఉడ కాలి
హ్మ్
ఓకే
సగమే ఉడకాలి
హ్మ్
ఆ తర్వాత మీరు చికెన్ రెడీ చేసుకుంటారు కదా పసుపు తో కడిగి ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ మేర్నేట్ చేసుకొని చికెన్ తీసుకోండి
అది ఎంతే ఎంతసేపు నానబెట్టాలి అయన‌్నీ కలిపి అహా అయన్నీ కలిపి ఎంతసేపు నానబెట్టాలంట హ్మ్
ట మీకు దగ్గర టైమ్ ఉంటే రెండు గంటలు కూడా పెట్టచ్చు
ఈలోపు ఉల్లిపాయలు మాడిపోతయోమో
అది పొద్దున్నే లేసి చేయండి మీరు
ఆహా ఓహో అది ముందుగా చేసి పెట్టుకోవాలం ఓకే ఓ
ముందుగా చేసి రైస్ ఒకటి బాయిల్ చేసుకొని ఆ తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకోవడం ముందుగా చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం చికెన్ తీసి ఇప్పుడు మనం కుక్కర్ లో వేయాలి లీ
ఆహా నానబెట్టిద‌్దాన‌్ని తీసి
హ్మ్ కొంచెం వెయ్యాలి ఆ తర్వాత మళ్ళీ రైస్ వెయ్యాలి
చికెన్ ఉడకక్కర్లేదా?
చికెన్ కొంచెం ఉడకాలి మొత్తం కాదు ఫిఫ్టీ పర్సె తంటే ఉడుకాలి
ఓకే ఓకే ఆ నెక్స్ట్
గోల్డ్ కలర్ లో వచ్చేదాకా ఉడతకాలి నెక్స్ట్ బాస్మతి బిడియావా దాంట్లో అయితే గోల్డ్ కలర్లాకి వచ్చిది
కుక్కర్ల అయితే
మ్
కతే
ఆ తర్వాత మీరు బాస్మతి రైస్ ముందుగా హాఫ్ బాయిల్ చేసుకుంది కొంచెం ఏంటి దాంట్లో
మొత్తం ఏయ్యోద్దా బాస్మతి రైసు
మొత్తం వేయ్యాలంటే మొత్తం వేయొచ్చు మీరు
మరి కొంచమే చెప్తావే, మొత్తం ఏయమని చెప్పు.
మొత్తం ఏసేయ‌్యండి.
ఆ ఓకే.
మొత్తం వేసిన తర్వాత, పైన అది ఆకు. కుక్కర్ మూత పెట్టేయండి.
అవున్ ని బియ్యం వేసాక నీళ్ళు పోయొద్దా.
ఆల్రెడీ మీరు హాఫ్ బాయిల్ చేసుకని ఉంటారు కదా, దాంట్లో ఉంటాయి కదా నీళ్ళు.
చెప్పింది లేయర్స్ బిర్యానీ ఆ.
ఆ అలా అయితే బాగుంటది.
ఆ అది అప్పుడు కుక్కర్ ఎందుకు, ఆ బిర్యానీకి చట్నీ సరిపోయిద్దిగా.
కుక్కర్లో వండుతారు మా ఇంట్లో వాళ్ళు, నేను కూడా అదే వండుతాను.
ఓకే సరే చెప్పు ఏదో ప్రయత్నిద్దాం లే.
ఆ తర్వాత కుక్కర్ మీద మూత పెట్టేసి, మీరు ఎళ్ళి కాసేపు టీవీ చూడండి. దాన్ తర్వాత మళ్ళీ. ఎనక్కి రండి కుక్కర్ దగ్గరికి.
నేను ఇప్పుడు ఎక్కడికి ఎళ్ళాను అక్కడే ఉన్నాన్గా.
టీవీ చూడ్డానికి వెళ్ళారు మీరు.
ఓహో నేన్ టీవీ చూడటానికి వెళ్ళానని నీకు తెలిసింది. ఏల్ అంటే నేను మధ్యలో ఎక్. ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండి, జాగ్రత్తగా వండండి అంటావ్.
లేదు లేదు మీరు కుక్కర్ మూత పెట్టిన తర్వాత, వెళ్ళి టీవీ చూడచ్చు.
ఓకే ఉమ్మ్.
ఆ తర్వాత మూడు, నాలుగ్ విజిల్ తెచ్చింద్ తర్వాత్. మల్ల ఏనక్కి రండి.
హుమ్మ్ ఓకే.
పడేసి. నెయ్యి వేయండి పైన.
ఓకే ఇంకా ఇవి కొత్ ఉమ్.
కొత్తిమీర కట్ చేసి మళ్ళీ పైన ఎయ్యండి. జీడిపప్పులు ఉంటే దాన్ని. గీ లో మళ్ళీ. వేయించి, మళ్ళీ పైన వేయండి.
హుమ్మ్. నెయ్యిలో వేయించి పైన. డెకరేషన్ చేయమంటావు, అలకరించమన్ టాస్.
మళ్ళీ ఆ నెయ్యిలోనే, ఉల్లిపాయలు కూడా వెయ్యండి.
మళ్ళీ ఎందుకు ఉల్లిపాయలు.
చిన్న చిన్నగా కట్ జేసుకొని మళ్ళీ బిర్యానీ పైనే వేసుకోవడానికి
ఆహా అయి రోస్ట్ చెయ్యాలిగా బాగా వేయించాలి గదా
ఉ హ ఆ తర్వాత కుక్క స్టవ్ మీద తీసి ప్లేట్ లో పెట్టుకని తినేయండి కూల్ డ్రింక్ తో పాటు బాగుంటది
సూపర్ సూపర్ కాంబినేషన్ గదా బాగుంటది
ఇదంతా కష్టంగా ఉంటే హోటల్ నుంచి ఆర్డర్ పెట్టేయండి
ఇప్పుడు అది లేకే కదా కష్టపడి నేర్చు
మీ ఊర్లో కూడా హోటల్స్ అన్ని ఆపేశారా
అవును ఆపేశారు
మా ఊర్లో ఆపలేదు ఇంకా మా ఊరు వచ్చేయండి
ఉ వచ్చేస్తాం వచ్చేస్తాం మొత్తానికి బిర్యానీ ఎలా చేయాలనేది హ ఎలా చేయాలో నేర్పిచావు నాకు బిర్యానీ మొత్తానికి బిర్యానీ చికెన్ కర్రీ రైతానాా
ఉ
ఉ రైత కూడా చేస్తావా
మీరు ట్రై జెయ్యండి ఎలా వుందో రివ్య్ నాకు ఫోన్ జేసి చెప్పండి
ఓకే మా అబ్బాయి కూడా వచ్చే టైం అయింది నేను ట్రై చేసి మీకు చెప్తాను ఓకేనా బాయ్
అలాగే బాయ్
బాయ్